హలో
హలో ఉమ్ చెప్పు
ఏం చేస్తున్నావ్
ఏమ్ లే జస్ట్ అలా ఉరికిిన పడు పడు
ఏక్కడైనా సందర్శి దా ప్రదేశాలకు వెళ్దామా
వెళ్దాం ఎప్పుడు వెళ్దాం
వీలు చూసుకొని తొందరలో వెళ్దాం
కానీ ఎక్కడికి వెళ్దాం
ఏక్కడికి తిరుపతి బాగుంటది
తిరుపతిలో ఏమేముంటాయియ్
తిరుపతికి వెళదాం ఉమ్
తిరుపతిలో అం స్ అంతా ప్రత్యేక ఇకా ప్రత్యేకంగా ఏముటుంది
ఏముంది అంటావేంది మనా భారతదేశంలో అదొ ఒక పెద్ద హిందూ దేవాలయం గదా
ఉండే వాళ్ళని ఇ
హిందువులందరికీ ఎక్కువ ప్రత్యేకమైనదది ఎంత బావుంటది ప్రశాంతంగా మనసుకి ఆహ్లాద గర్లఅంతా చూడు అయితే చూస్తేనే మనసు ప్రశాంతంగా ఉన్న సమస్యలన్నీ పోయి హాయిగా అనిపిస్తుంది
తిరుపతికి సెవెన్ టైమ్స్ వెళ్తే ఏడు సార్లు వెళ్తే మన కష్టాలు అన్ని తీరిపోతాయంట
ఏడు సార్లు వెళ్తానో లేదోగాని ఒక్కసారి వెళ్దాం
అదే ఏడుకొండల వారు అంటారు కదా అందుకని సెవెన్ ఆ ఏడు సార్లు ఏళ్తే అట్ల
ఇక్కడ తిరుపతి తిరుపతి తి లడ్డు చాలా బాగుంటది ఓ
నాకు ఫుల్లు తీయ్యేగా అనిపిత్తదది
బావుంటది
చాలా తీపిగా ఉంటది అంత తీపి నాకు నచ్చదు
అట్లా అనద్దు దేవుని ప్రస
అంటే నచ్చదు అంటే తీపి నచ్చదన్న దేవుని ప్రసాందం నచ్చదంలే అంత తీపిగా ఉండడం నచ్చదు కానీ కొంచెం లైట‌్ కొంచెం తీపిగా ఉంటే నాకు ఇష్టమే
ఉ
ఇంకా ఎక్కడెక్కడికి వెళ్దాం
తిరుపతి
అరుణాచలం వెల్దా
ఉ
అక్కడ అరుణాచల ప్రసాదం చాలా బాగుంటుంది ఉంటదంట
అరుణాచలం తిరుపతి పతి నెక్స్ట్ మనం ప్రత్యేకమైన పండుగ బోనాలు బోనాల కోసం ఎదురు చూస్తున్న ఎదురు చూస్తు న్నా బోనాల కోసం
హ నువ్ వెళ్తావ నేను రాలేను గదా బోనాల పండకి
నువ్వు కూడా రా ఇంట్లో వాళ్లన అడిగి
నువ్వు అడిగి ఒప్పయూ నువ్ అడిగి ఒప్పయూ నేను వస్తస్తాను నీతో పాటు
పంపించమని అడగాలి కదా నువ్వు అడగకపోతే ఎవరు ఎందుకు ఒప్పుకుంటారు పంపిస్త ఎ లేదు పచ్చిసై అడిగి ప్రత్యేకమైన పండుగ
వస్తున్నా వచ్చేస్తున్నా అంటూ వచ్చేస్తా
అడిగి రా ఇంట్లో వాళ్లని అడిగి రా
అనా నువ్వు అడగచ్చు కదా నేను ఫోన్ ఇస్తా నువ్వు మాట్లాడొచ్చు కదా నేను ఇన్ని రోజులు అడిగి అడిగి ఒప్పీయలేకపోయినా
నీవల్లే కాలేదు నావల్ల ఎలా అయితుది అడగడానికి
ఏమో నా వల్ల కాలేదు నీ వల్ల అవుతదేమో ఎవరికు తెచ్చు
సరే ఆంటీతో మాట్లాడతాలే సాయంత్రం
సరే పండ
వస్తావుగా‌ అయితే తవ
వాళ్ళ ఒప్పుకుంటే నేను అత్త
నువ్వుపా వస్తున్నం ఊ
నేను నీతో వస్తారా
భోంచేసెల్లు మంచిగా జేసుకున్నాం బోనాలు మన ఇంట్లో ఈసారి
ఓకే
నువ్వు నేను జూన్ లో ఉంటాయి జూన్ గాదు జూలై జూలై లాస్ట్ లో ఉంటాయి
మరలా ఆడానుంచి కాలేజీ నుంచి
ఆ వస్తా అప్పుడు నాకు సెలవు ఉంటుంది గదా
ఊ
ఒకటి వస్తా లేకున్నా నేనైనా పర్మిషన్ తీసుకొని వస్తాను ఎంత ఇష్టమైన పండగ ఎంత బాగుంటది పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం జేసుకొని అమ్మవారికి బోనం తయారు జేసి నాన్న తో బోనమ్ యెల్లదీసి తీ డప్పుచె పూలతో అమ్మవారికి ది తీ బోనం సమర్పించి నైవేద్యం ఎంత బాగుంటది కొత్త బట్టలు కొత్తవారు వాతావరణం ఇంటి నిండా బంధువులతో చుట్టాలతో కళకళ లాడిపోతు అందరూ కలిసే సమయం అది
అందరి నవ్వులతో
అమ్మ నాన్ సాగిపోతాదలాగా
అ నేనేదో చెప్తాం అనుకున్నా మర్చిపోయినా నీ మాటల హడావిడి లో పడి మర్చిపోయాను రా గుర్తు
ఏం చేద్దాం అనుకున్నావ్ దేని గురించి
ఏదో ఇడా ఇక్కడ జరిగిన టాపిక్స్ అంటే విషయాలు చెప్దాం అనుకున్నా కాకపోతే ఇప్పుడే అనుకున్నా మర్చిపోయినా కాకపోతే
మరిచిపోతావ్
హు హూ ఆ ఆ ఇంకా మరి ఇంకేంటి విశేషాలు
చెప్పాలి నువ్వే తిన్నావా మధ్యానం
అంతకముందే తినం మీర్ తిన్నారా
మ్మ్ లేదు ఇంకా తినాలి
ఇంకెప్పుడువుతది వంట వంట ఇంకా గాలేదా
అయింది
ఏం చేసుకున్నారు మరి
మిక్ మీల్ మేకర్స్ తోటి బిర్యానీ జేసిన
హా దానికి కర్రీలాగ ఏం లేదా
బిర్యానీ ఎంగద్దే మంచి ఉంటది మళ్ళీ ప్రత్యేకంగా ఆవాస్
అంటే లైక్ చారు టైపు
అదీ ఇది బిర్యానీ గదా
బిర్యానీ కూడా ఇట్లా సైడ్ కు అంటే పక్కన మ్మ్
ఉన్న లేకున్నా తినొచ్చు అట్లే మిల్లి మేకర్స్ ని ఉడక బెట్ టీ వాటర్ అంతా తీసేసి
హ్మ
ఒక కుక్కర్ లో తాలింపు ఏసి ఆ ఉల్లిగడ్డలు తర్వాత టమాటలు ఆ తర్వాత సోయాబీన్ ఉడకబెట్టినవి వేసి అవి కొంచెం ఆ ఉడికిన తర్వా అంటే తాలింపు కొంచెం ఉల్లిగడ్డలు టమోటో మగ్గిన్ తర్వాత మగ్గిన్ తర్వాత కడిగి డా రైస్ దాంట్లో వేసి కుక్కర్ క్లోజ్ జేస్తే ఇంక అదే ఉడుకుతది ఇంకా బిర్యానీ ఎయితది
మ్మ్ రైస్ కుక్కర్లో
మ్మ్ ఆ ఏదైనా ఎం లేదు అన్నం వొండేదైనా ఏంలేదు విజిల్ కుక్కర్ అయినా ఎం లేదు
ఉహు రైస్ కుక్కర్లు వాడొద్దంటుర్రు కదా
కానీ వాడుతాం గదా
మంచిది కాదంటవ్ కదా
ఆరోగ్యకరమైన కాకపోయినా ఇప్పుడున్న టైమ్ లో తొందరగా అదే అయితది
ఊ అవును అది కూడా నిజమే
ఇంగా మేము మళ్ళీ వెళ్ళాలి కదా కాలేజ్కి
హ్మ్ అవును నిను ఎదో చెప్పుదామానుకొని మర్చిపోయాను
నువ్వు ఎప్పుడు మర్చిపోతూనే ఉండు
నాకు ఈమధ్య మతిమరుపు బాగా వచ్చింది రా
హ్మ్
ని లేకనే అనుకుంట
సిస్టర్ ఆ
ని లాగానే అనుకుంటా అంటున్న
నాలాగా మతిమరపా నాకు వుంది కదా
నీకు కూడా అప్పుడప్పుడు నువ్వు కూడా అప్పుడప్పుడు మర్చిపోతావు కదా
అవును
ఇడు నినే రైట్
హ్మ్మ్
నిను మాట్లాడిన మాట నిజమే
హ్మ్
ఉహు హు హుహు హు హు హు
నిను వీడని నీడను నినే కలలో నడిచే కద దనిన్ని
నిను వీడని నీడను నినే
మీమే కలలా నీకు ఇష్టమైనది ఏది ఆహారం ఏం ఇష్టం
మాకు ఆహారం అంటే బయట చెత్త అంత ఇష్టామే
అలా కాదు చికెన్ నా మట టెన్ హా
అప్పుడ ను అప్పుడు అట్లా అట్లా అయి అయితే నువ్వేం అడగాలి నీకు ఇష్టమైన కూర ఏమి అని అడగాలి
ఊ సరే చెప్పు
నాకు నాకూ ఏమి ఇష్టమంటే చికెన్ కూరా మటన్ కూడా ఉ
మొత్తం ఇష్టమే అని చెప్పరాదు ఇంగ నీకు అంత ఇష్ట ఇష్టమే ఏది ఏది అవైలబుల్గా ఉంటే అది ఇష్టంగానే తింటావుడ
బోటీ కూరా కూరగాయల కూరలు తప్ప నాకు అన్నీ ఇష్టం
సంవత్సరకాలం మొత్తం ఇంగ కోడి మేక గొర్రె చాప అవే తినుకుంటుండు ఇంక
నాకు ఎక్కువగా ఇష్టమైనవి అంటే అవే మీకేమి ఇష్టం మరి
ఉ నాకు చాపలు ఇష్టం
చేపలు ఇష్టమా
హ్మ
కొంచెం గట్టిగా మాట్లాడరాదు
నువ్వే గట్టిగ మాట్లాడట్లేదు నేనే గట్టి
నేను గట్టిగనే మాట్లాడుతుంది
హ్మ ఇప్పుడు గట్టిగ వచ్చింది వాయిస్
నీది కూడా ఇప్పుడే గట్టిగా వచ్చింది ఇప్పుడే కొంచెం ఎక్కువగానీ ఆ
సరే నాకు ఆకలైతుంది తినేసి వస్త్ వచ్చి ఫోన్ చేస్తాను ఉంటా మరి ఉంటా బాయ్